హాయ్ హాయ్ ఇనిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఏం చేస్తున్నారు హలో ఏం చేస్తున్నారు
ఏమి లేదండి సీరియల్ చూడాలి
సీరియల్స్ చూస్తారా మీరు
ఆ చూస్తారా మీరు అలవాటు ఉందా
నేను అప్పుడప్పుడు చూస్తా అండి ఎక్కువ చూడను నేను
అవునా సీరియల్స్ ఇంట్రెస్ట్ లేదా
ఒకప్పుడు చూసేదాన్ని ఇప్పుడు చూడట్లేదు ఈ మధ్య మీరు చూస్తారా
ఆ చూస్తామండి సీరియల్స్
ఆహా మూవీస్ చూడరా
మూవీస్ ఇంకా సండే సండేస్ చూస్తామా డైలీ సీరియల్స్ చూస్తా తం
అవునా మీకు ఏ సీరియల్ అంటే ఇష్టం
మేము ఎక్కువ అంటే ఇంకా మా టీవీలోవి చూస్తామండి జీ తెలుగు
అవునా
మీరు జీ తెలుగు చూస్తారా
మేము ఏవి చూడం అంటే మా ఇంట్లో వాళ్ళప్పుడప్పుడు మా టీవీనే చూస్తారు మా ఇంట్లో కూడా
ఆ
ఉ
మోమా ఆఫ్టర్నూన్ చూస్తాము ఈవినింగ్ చూస్తాము మొత్తం అదే అయి దె మా ఇంట్లో
మొత్తం సీరియల్స్ చూసుకుంటుంటర మీరు?
ఆ అవును సాయంత్రము ఆరు ఆరున్నర ఏడిటికి స్టార్ట్ జేస్తే నైట్ పదిన్నర పొదురిళ్లు వరకు చూస్తమండి.
నైట్ టెన్ థర్టీ వరక్ పదిన్నర వరకు చూసుకుంటుంటరా?
అవును డైలీ అంతే ఇంక
ఆహా బోర్ అనిపియద మీక్
బోదు బోరు కాదండి, సి రియల్ చూడు నిజం. అన్నట్టు సి అన్ అవే ఇందులో నిజం చూపిస్తరు కనీ, ఇగ డైలీ జరిగే అత్త కోడళ్ళు అట్ల ఉంటదన్నట్టు.
కిస్
ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ కోస్ మేమవుతది ఏమయితది అని అట్లా వేట్ చేస్తూ ఉంటాం, ఎగ్జైట్మెంట్ ఉంటది.
అవునా?
సరిగ జోకులు ఉంటయ్
ఉమ్
అట్ల మీరు చూస్తే మీకు బాగా అర్థం అయ్యేది
నేను చూస్తగని ఎక్కువ చూడను నేను.
మొబైల్ ను గుడ టి వి లేకపోతే మొబైల్లో లో కూడా ఇడ హాట్ స్టార్, జీ ఫైవ్ యాప్ అట్లా ఉన్నయి కదా.
అవునవును మొబైల్లో చూస్తా చూస్తే అప్పుడప్పుడు. నాకు నచ్చితే ఎప్పుడైనా ఆ ఇంట్రెస్ట్ అని పిస్తే చూస్తను లేకుంటే లేదు చూడను
క్కటికి ఒక సీరియల్ వస్తది, ఇన్ ఇల్లు ఇల్లాలు పిల్లలు అనుకుంటా బాగుంటుంది ఆ సీరియల్.
అవును అది చూసేదాన్ని అంతకు ముందు అప్పుడప్పుడు, ఈ మధ్య కొంచెం అంత చూడట్లేదు
అన్నదమ్ములు ముగ్గురు వాళ్ళు ఎట్ల ఉండాలే, పెళ్లయినంక ఎట్లా బిహేవ్ చేస్తరు? నాన్న మీద అందరు ఆష్ అట్ల ప్చ్ అంటే నాన్న మాట్ మాట్ మీద కట్టుబడి ఉంటరు కానీ, ఒక్కొక్కసారి మోసం ఐతది. అట్లా ఉంటది.
ఓకే ఓకే.
ఇగ ఒక్కొక్క సిరియల్ ఒక్కొక్క ఇగ కొందరి దాంట్ల అత్త కోడళ్ళు వడదు, కొందరి దాంట్ల తోడి కోడళ్ళకు వడదు, కొందరికి ఏ దాంట్లో ఇప్ ఇప్పుడు ఒక్క హీరో కోసం ఇద్దరు హీరోయిన్లు అట్ల గొడవ ఉంటది.
అవునా మూవీస్ బెటర్ అంటరా, సీరియల్స్ బెటర్ అంటరా?
ఆ సీర్ అట్లనీ ఏం చెప్పలేను, సీరియలే ఇంకా డైలీ చూస్తాం మూవీ అయితే ఆ బాగుంటయి అవి కూడా ఆ త్రీ అవర్స్ లో అయిపోతయి అన్నట్టు ఒక్క రోజు, దీనికైతే ఏమైతది ఏమైతది అని డైలీ వె
వస్తనే వెయిట్ చేసుకుంటనే వస్తనే ఉంటయి సంవత్సరం పొడుగున కదా.
అవును అసలు అవి ఎక్స్ కార్తీక దీపం అయితే చాలా ఫేమస్ అయిందండి.
ఇప్పుడు కూడా వస్తుంద అనుకుంటా కదా చూస్తాండ్రా అది?
టూ వస్తుంది ఇది గుడ వన్ ఇయర్ అయిపోయిందేమో వచ్చి
అవునా
ఆ ఆ ఇది గుడ బాగనే ఉంది అప్పుడు ఫస్ట్ కథ ఇగ నేను మర్చిపోయిన అక్కన్ ఎట్లా ఉండే లేదో ఇది ఇదే ఇప్పుడు చూస్తున్న. ఇది కొంచము అలా వైకుంఠపురిలో లాగా ఉంది.
మూవీలోవు లాగన
అంటే అందులో పిల్లల్ని చేంజ్ చేస్తారు కదా పుట్టినప్పుడు ప్పుడు ఈ కార్తీక దీపం టూ లో కూడా అట్లానే చేంజ్ చేస్తారు అన్నట్టు
ఏ అవునా
మీరు ఏ సీరియల్ అప్పట్లో ఎక్కువ చూసేవాళ్ళు
నేను కార్తీక దీపం అది చూసేదాన్ని బ్రహ్మాముడి ఇష్ట కొంచెం చూసేదాన్ని ఆవి
ఆ బ బ్రహ్మముడి టైమింగ్స్ చేంజ్ చేసారండి ఆఫ్టర్నూన్ వస్తుంది
అవునా
అవును ఇది ఒక టీచరు ఉంటది కదా స్టూడెంట్ వసు అని
ఆ
అ
అదేమో గుప్పడెంత మనసు ఏదో సంథింగ్ సీరియల్ ని గుప్పడెంత మనసు ఏదో మరీ
చిన్నప్పుడు అయితే చిన్నారీ పెళ్ళి కుతురు చూసేదాన్నీ అండి
అవునా అదేంది చాలా బాగుండేది ఆ నేను కూడా చూసాను చిన్నారి పెళ్లికుతురు మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ మళ్ళీ రీ రిపీట్ అన్నట్టు మళ్ళీ రిపీట్ గా ఆఫ్టర్నూన్ అప్పుడు అప్పుడు వచ్చేది అప్పుడు కొంచెం చూసేదాన్ని అది చూస్తే బోరే అనిపియదు కాదు ఆ సీరియల్
అవును అందులో ముసలామె వాళ్ళ జగదీష్ క్యారెక్టర్స్ మంచిగా ఉండేటివి అవి అసలు హిందీ సీరియల్
అవునవును మళ్ళీ నాకు ఈసర్ కూడా చాలా బాగా ఏది బారీష్టర్ బాబు అని ఒకటి వచ్చేది చూడండి మీకు గుర్తుందా అని ఆయనా చిన్నపిల్ల పెళ్లిచేసు కుంటాది ఒక ఆయన పెద్ద ఆయననీ గుర్తుందా మీకు కాదు బారిస్టర్ బాబు అనేది రాకపోయేదా
నీవేనే సఖియ నమ ఆదేనా అది వేరేనో ఏమో అండి బారిష్టార్ బాబు
అంటే హిందీ దే కానీ తెలుగులో వచ్చేది ఆయన లాయర్ ఉంటాడు చిన్న పిల్లకే పెళ్ళి చేస్తారు
అ విన్నట్టుంది గాని నాక అంత గుర్తు తుకు రావట్లేదు
అదైతే నాకు బాగా మంచిగా అనిపించింది ఆ సీరియల్
ఉహు బాగుండేటివి అప్పట్లో అది మన స్కూల్ కేళ్ళి అచ్చుడు వుంటే నైనిటిస్ కదా అప్పుడు అట్లా చూసే వాళ్ళము అప్పుడు మొబైల్ లేకుండే
మళ్ళీ అప్పుడు ఎంటీవీ మోగలి రేకులు ఇవి వస్తూ సీరియల్స్ బాగా ఫేమస్ ఉండే అప్పుడు పేరు కరెక్ట్ కొన్ని గుర్తుకు లేదు కానీ మొగలి రేకులు చక్రవాకం
ఉ మా నాన్నమ్మ ఉన్నప్పుడు మానస్ సు మమత అనే చూసేది ఈ టీవీ అనుకుంటా ఇప్పుడు వాళ్ళని అందులో చూసుకుంటే నార్మల్ చూసేది కాదు వాళ్ళని తిట్టుకుంటా ఇగో ఇద ఈమే వచ్చింది ఎట్లా చేేస్తు అట్లా చేస్తుది అనుకుంట వాళ్ళనీ తిట్టేది
అవునా దాంట్లో మోత్తాం ఇన్వాల్వ్ అయిపోయి చూసేది ఏమో
హు వట్టిగా చూడు అవన్నీ ఎందుకు అంటా అంటే నీకు తెల్వదు అగు ఈమె వచ్చింది ఇట్లా చేసింది ఇప్పుడు ఈయనే చస్తాడో ఏమైతాడో అట్లా అనుకుంటా ఆ కామెడి చేసేది
అవునా
అవునండి.
సాంగ్స్ చూడరా అయితే మీరు సాంగ్స్ వినరా టీవీ లో.
టీవీలో వినము ఇంకా మన మూ ఫోన్ లోనే.
అవునా. మ్యూజిక్ చానల్స్ చూడరా అయితే.
చూసేవాళ్లము జెమిని మ్యూసిక్, మా మ్యూసిక్.
అ
అందులో కొత్త కొత్త సాంగ్స్ వచ్చేవి బానే.
అవునా ఇప్పుడు చూడట్లేదా అయితే.
ఇప్పుడు బంద్ చేశినా. అప్పట్లో డిస్కవరీ కూడా చూశే వాళ్ళము.
అవును డిస్కవరి, ఇవి మిస్టర్ బీన్ ఇవి ఉండేటివి కదా అవి చూసే వాళ్ళ మీరు. కా ర్టును మంచిగా ఉండేటివి కదా అ
ఆ మిస్టర్ బిన్లో గుమ్మడి కాయ ఎపిసోడైతే ఫేమస్. అసలు
అవును మొత్తం అవి పురుగులు బ
వాళ్ళ ఇంటి పక్కోడు మో సం జేద్దామని అనుకుంటడు కా అని ఆ లాస్ట్ కు అవును ఆ పురుగులు పట్టిందేమో ఇతనికి ఇస్తరు. కానీ ఆయన ఇగ ఆయనకు వచ్చేస్తది.
ఆ విన్నర్ అయిపోతడు మంచిగా ఉండేది మిస్టర్ బీన్. ఇంకా డ్రాగన్ టేల్స్ గురుతుందా మీకు?
అవును అవును ఎమ్మికి దొరికేను డ్రాగన్ టేల్స్. వాటితో మోదలవు డ్రాగన్ బాగుండేది అది. అవి ఇప్పుడు ఏం రావట్లేదు ఎందుకు వస్తున్నయా మీకు.
అన్నీ వేరే వస్తున్నయి అవి ఇవయితే మా మనప్పుడు వచ్చేటివి మంచిగా ఉండే మంచిగా కనిపిస్తుండే అవన్నీ.
మీరు డోరెమాన్ చూసే వాళ్ళ?
ఆ డోరెమాన్ కూడా చూశిన అప్పుడప్పు
బీము
హ్మ్ చోటాభీం అంత ఎక్కువ చూడలేదు డోరెమాన్ చూసి
టామ్ అండ్ జెర్రీ అయితే బావుంటదండి. కానీ అందులో భాష ఉండది ఎం ఉండది కాని అట్లనే మూ
ఆ జస్ట్ వాళ్ళ యాక్షన్స్ తోటే ఫుల్ నవ్వడమే కామెడీ అదే.
అవును పెద్ద మిస్టర్ బిన్ కూడా వచ్చేది.
ఆ అవును పెద్ద మిస్టర్ బీన్ అవును అది కూడా ఫుల్ జోక్స్ ఉంటయి అవి కూడా.
అవును ఇది డిస్కవరీ ఛానల్ లో వా ళ్ళు మొత్తం అడవిలో కెళ్లి ఏ ఏం దొరకకపోతే చిన్న చిన్న పురుగుల్ని కాల్చుకుని తినిర్రు వాళ్ళు.
ఆ అవును అంటే అక్కడ మనం ఒకవేళ తప్పిపోతే ఎట్లా కొంచెం కొంచెం సేవ్ చేసు
అవును ఇగ మొత్తం వెళ్తా వెళ్తా లాస్ట్ కది
ఆ వాళ్ళు ఏదైనా ఆ పొ ఫైర్ అంటే పొగ చేస్తనో అట్లా ఎవరనా ఎళ్తే గుర్తిస్తరని అట్లా చేసేవాళ్ళు కదా.
అవునవును ఇంకా ఫ్యాక్టరీ ఫ్యా క్టరీలో ఐస్ క్రీమ్ ఎట్లా రెడీ అవుతది, బిస్కెట్ ఎట్లా రెడీ అవుతది. అదదే చూస్తు అది చూసే వాళ్ళ మీరు?
మేము లంచ్ టైమ్కి ఇంటికి వస్తే మళ్ళా స్టార్ మహిళ అనే ప్రోగ్రాం వచ్చేది అది అన్నం తినుకుంట లంచ్ టైమ్ లో స్కూల్ నుంచి వచ్చి తిని మళ్ళ వచ్చె వాళ్ళము స్కూల్కి
టూ థౌసండ్ ప్లస్ ఎపిసోడ్స్ చాలా బాగుంది సుమయంకర్
అవును మీరు చూసేవాళ్ల
కు ఇప్పుడు సమ్మర్ లో అట్లానే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా అప్పుడు ఇంక వస్తే తినకుంట చూసి ఇగ కూలర్ యేసుకొని చల్లగా యేసుకొని టీవీ చూసుకుంట స్టార్ మహిళ ఇంకా ఈవినింగ్ అయితే మాయా దివీపంవొచేది పిల్ల మరి రాజు
అ అవన్నీ మస్తు మంచిగా ఉండేటీవీ అలాంటి ప్రోగ్రామ్స్ లేవి ఇప్పుడు ఏమన్నా అంటే అవి అంత అప్పటి ప్రోగ్రామ్స్ లెక్కలేవు ఇప్పుటి
అ అందులో బుల్లి కింకరుడు మేము వచ్చేటి భయపట్టేవి ఆ చేట్ హ్మ్ చెట్లు మాట్లాడేవి అంత
అవును మాయ ద్వీపమణి
హ్మ్ సుడండి మరి నేను సీరియల్ చూస్తాను
అ ఓకే అండి బాయ్
బామ్మాముడి టైమ్ అయింది
ఓకే ఓకే బాయ్ అండి
బాయ్